హలో హా మేడం చెప్పండి
మీకు ఆహారం అంటే ఆహారంలో ఏది ఇష్టం ఉంటదండి
ఆహారంలా అంటే నాకు పెద్దగా ఇష్టం లేదండి
ఆహారం అండి ఫుడ్ అండి ఏ ఏ ఏ రకంగా ఫుడ్ మీకు ఇష్టం ఉంటది అంటున్నా ఫాస్ట్ ఫుడ్ ఆ లేకపోతే ఫ్రైడ్ ఐటమ్స్ఆ లేకపోతే ఇంట్లో చేసి
ఇంటికి అడా చేసేదే నస్తది నాకెక్కువ ఇంట్ల ఏదైనా వర్క్ చేసుకొని అది హెల్త్ ఉంటది ప్లస్ మనకి ఆరోగ్యం అదే బయట కన్నా ఇంట్లదే బెస్ట్
అవును అదైతే ఆరోగ్యం ఉంటుంది మంచిగా ఉంటుంది మనం చేసుకుంటాం కాబట్టి హెల్తీగా ఉంటది ఆ ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇక ఆ తప్పదు కదా అప్పుడు ఏ టైప్ ఆహారం తింటారు అంటున్న
నాచురల్ గా అంటే నేను బయటికి వెళ్ళినప్పుడు దోశగాని ఇడ్లీయినా తింటాండి అది ఇ ఎప్పుడైనా టిఫిన్ టైమ్ కే మార్నింగ్ జర్నీ చేస్తా కాబట్టి అదే టైం ఇక నైట్ అంటే అంటే ప్రతి ఊరికెళ్ళిన ఉన్నారు కాబట్టి అక్కడ మంచియిపోతది
ఇక్కడే తింటారా అచ్చ అచ్చ పండ్లు అవన్నీ తింటారాండి
ఆ పండ్లు అంటే ఇష్టమా పండ్లు ఫ్రూట్ అంటే పా పాపకు బాబుకు చాలా ఇష్టం కాబట్టి అది ఎప్పుడు ఎనీ టైమ్ స్టాకే ఉంటాయి మన ఇంట్లో
అవునా ఏది ఎక్కువ తెచ్చుకుంటారండి
దానిమ్మ పండు ఆపిల్ బనానా
అవునా ఓకే ఓకే దానిమ్మ పండు కొంచెం పోట్ పొట్టు తీయడం కష్టం కదండీ
కష్టం కష్టమేనండి కష్టమే కాని ఇక పిల్లల కొరికగాని ఒక బాక్స్ రెండు ఒలిసి బాక్స్ లో పెట్టిన తినేస్తారు ఈవినింగ్ టైం ఇట్లా మధ్యాహ్నం ఖాళీ ఉంటా కదా
అవును
ఆ అప్పుడు తీసుకొని ఒలిసి పెడత వాళ్ళు మ తినేస్తారు వాళ్ళు
అచ్చ అచ్చా ఇష్టంగా తింటారాండి ఆహారం పిల్లలు
అవునండి ఇష్టంగా తింటారు ఏదైనా ఇష్టం లేనిదయితే తినరు వద్దని డైరెక్ట్ చెప్పేస్తారు తినబుద్ది అయింది బయట ఫుడ్ అంటే బిర్యానీ తినేస్తాం ధమ్ బిర్యానీ
స అచ్చా అచ్చా ఓకే ఓకే మీకొస్తద అండి ఏం అయిన
ఆహా వస్తదండి బిర్యానీ ప్రిపరేషన్ ఎక్కువ ఇంటికన్నే చేస్తాం బయటి కాన్న అలా
ఆహా అవునా ఓకే ఓకే ఏమేమి ఎస్తారండి మీరు బిర్యానీ లా
బియా బిర్యానీలా
ఏమేమి వేస్తారు ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఆ పదార్థాలు అవస రం పడుతయండి
బిర్యానీలా బిర్యానీ మసాలా వేస్తా అండి మళ్ళా ఇంటి ఇంట్లనే మొత్తం బగారాపత్తా దాల్చిన చెక్కవ ఇవన్నీ మిక్సీ వట్టి స్టాక్ పెట్టుకుంటా పొడి లెక్క ఒక బగారాపత్త మిక్సీ వట్ట లా అవన్నీ ఉంటాయి కదా
హ్మ్ గరం మసాలా అన్నీ అది
అవన్నీ ఇంగ్రేదియన్స్ మొత్తం ఒక బా డబ్బల పెట్టి ఉంచుకుంటా
అచ్చ అచ్చ
ఇప్పుడు మనం కావాలి అనే టైం ల కరెంట్ కూడా ఉండదు కాబట్టి అయి పోడి వట్టుకోని ఉంచుకున్నా అనుకో బెస్ట్ ఇయన్నీ ఒకటి సార్లు అంటే బిర్యానీ అప్పుడు పట్టుడంటే టైమ్ కూడా బాగా టైం పడుతది కాబట్టి ఆ పేస్ట్ అదేంటి పొడి పన్నీర్
ఆహా అచ్చ చ్చా ఓకే
వంటకాలు వస్తాయా
ఆ వంటకాలు వస్తాయండి
ఉ
వంటకాలు వస్తాయి ఎక్కువ ఎక్కువ పిల్లలు బయ బిర్యానీని ఇష్టపడతారు కానీ అదే చేస్త
అవునా మరి మీకు స్వీట్ ఐటెమ్ ఇష్టమా హార్ట్ ఐ
టె మంత్ నెలకు రెండు సార్లు అట్లా చేస్తాం కానీ పిల్లలకు ఎక్కువ కూరగాయలే తినిపిస్తామండి ఇక దాంతోనే కొంచెం
అవును
ఆ శక్తి దో ఇమ్యూనిటీ వస్తది కదా వాళ్ళకు
అవునవును ఇప్పుడు మరి మీకేం ఇష్టం స్వీటా హట
నాకా రెండు తింటాండి రెండు కూడా తింటా కానీ ఎక్కువ స్వీటే
ఇళ్లనా
ఎక్కువ స్వీటే తిన ఆ ఎక్కువ స్వీట్లే తింటను
పిల్ల లకి ఫ్రూట్స్
ఆ ఆ తెప్పిస్తామండి పిల్లలిగా ఫ్రూట్స్ తెప్పిస్తాం ఇప్పుడు ఎండాకాలంలో ఉంటే మామిడి పండ్లు బాగా తింటారు జా ఆ జామున్ పండు కూడా రా ఇది మామిడి పండు బాగా తింటారు ఎండాకాలంలో ఇగ వాళ్ళు ఏం తింటారని కనుకో అడిగేసి అవి తీసుకొని వస్తం బయటికి వెళ్ళినప్పుడు హలో బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ ఐటమ్సే తింటరు పిల్లలు